ఉ ఎలా ఉన్నారు
అనా నువ్వు బాగున్నా నువ్వు
నేను కూడా
నువ్వేం చేస్తున్నావు
ఏం లే బయటికి కూర్చుని ఉన్నాయి
మీ చెల్ల ఏం చేస్తుంది
నా చెల్లె నాకు ఇరిటేట్ చెస్తుంది ముందు కూర్చలే అన్నా
ఎందుకు ఇరిటేట్ చేస్తుంది
ఆ అట్లానే ఆమె పని అది
ఆమె నిన్న రెడీ అఐ ఫోకస్ పెట్టింది కదా ఎక్కడికిే పోయింది ఇన్న స్టోరి పెట్టి
అర్థం కాలే ఆమె అయితే ఎప్పుడైనా స్టోరీ స్టోరీ స్టోరీ పెడతానే ఉంటది ఇంట్లోనే ఉండి
మీకు ఆపోజిట్
ఆ నాకు పెట్టడం అంటే బధకం ఆమెకైతే నన్ స్టాప్
మే మమ్మీ ఏం చెప్తున్నారు హైదరాబాద్.
మీ ఎప్పుడు వస్తది మరి ఇంటికి.
ఆహ్ వన్ వీక్ అంటే టూ మంత్స్ తర్వాత.
టూ మంత్స్ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఆమే.
అయిపోయింది ఎగ్జామ్.
మరి టూ మంత్స్.
మొన్ననే అచ్చిపోయిండు ఉగాదికి.
ఆహా.
మమ్మీ హెల్త్ ఎట్ల్ రండి.
మంచిగానే ఉంది.
ఓకే హ్యాండ్ హ్యాండ్ పేయిన్ ఉందేదో చెక్.
ఆహ్ ద్. ఏం సెట్ కాదు.
ఇదికుమ్.
అంటే ఎక్కడ.
అంటే మా పిన్ని వాళ్ల ఇంటికి వెళ్లే ముందు.
ఉమ్మ్.
మా బాబాయ్ మాలేసుకున్నాడు ఉషా. అందరు. స్వామికి భోజనం పెడుతున్నారు.
అచ్చా.
భజన ఉంది. లేదు పోలే.
ఎందుకు ఇంట్రెస్ట్ లేదా.
ఆహా లేదు.
నువ్వేం.
నాకు ఎగ్జామ్ ఉంది ట్వంటీ ఎయిత్ కి. ప్రిపేర్ కావాలి అని పోలే.
అచ్చ ట్వంటీ ఎయిట్ కేక్ ఏం ఎగ్జామ్.
ఆహ్ గీతమ్ కాలేజ్ యూనివర్సిటీది.
ఆహ ఎక్కడ పుట్టింది పట్టింది ఎగ్జామ్.
ఇద్దరమా. హైదరాబాద్ లో.
ట్వంటీ ఎయిత్.
ఆహ్ ఓ.
ఈ రోజు ట్వీట్ ఫైవ్.
ఉమ్మ్.
అవునా. మరి ఏమైనా చదివినవా.
లేదు.
మరి ఎట్లా రేపటి నుంచి చదువద
ఎస్
ఓహో ఫీ ప్రిపరేషన్ టూ డేస్
యా నువ్ నువ్వు దేనికైనా ప్రిపేర్ అవుతున్నావ
అ లేేదు ఏ తెలియాది ము ఉర్దూ ఏ
ఉమ్ ఇవాళ మధ్యాహ్నం పడుకున్నావా
పడుకున్నాన పనే అది పడుకోవడం చె ఎందుకు నవ్వుతున్నవ్వ్
ఏం లేదు
ఏం లేదు ఏం లేదు నువ్వు నవ్వుతున్నావ అని నేన్ కూడా నవ్వుతున్నా
ఎస్ ఎప్పుడు పడుకొనే ఉం ఏవో
అవున
నిద్ర ఎట్లా వస్తది
కుసుంటేనే నిద్ర వచ్చేస్తుంది
ఎస్
ఉ
ఐ కెన్ ఫీల్ యూ
ఓ మై గాడ్ కాలేజ్ లో ఏం జరుగు తున్నాయి
ఏం లేదు పోరింగ్
ఫ్రెండ్స్ రావట్లే
నా ఫ్రెండ్ ఒక ఆయమ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది
అది నేనే దోకా నాకు ఎప్పుడు ఇచ్చినా
ఈ
ఇంకో ఇంకా ముగ్గురు
ఇంకా ఇద్దరు వస్తున్నారు ఇంకొక ఆమె హైదరాబాద్ పోయింది నా పెళ్లి చేసుకొని ఎళ్ళి వెళ్ళిపోయిన ఫ్రెండ్ ఉంటే నేను డైలీ కాల్ చేసి పోతుండే ఆమె ఆ
తండైవాడు
ఆయమ ఊకే ఏదో ఒకటి వాగుతూ ఉంటది. ఒకకే ఏదో ఒక జోక్ చేస్తది.
ఆహా హహ
అయమ మాట్లాడితే నవ్ వస్తుది
ఇన్సల్ చె
ఎన్నో నిజం చెప్తున్నా
అవునా మరి నా ఇంటికి రా మ ఇంటికిదా
నువ్వే కాలేజికి రా
న నస్తస్తుూన్నా కదా ఎగ్జామ్ కి కానీ నువ్వు మీరు మాకు నా కోసం టైం టైమ్ ఇస్తలే ఇవ
ను బిజీ ఆయిపోయినవు
ఏం బిజీ కాలి నాకు ఆ పంపి డ్రాప్ చేయడం తీసుకోవడం ఎవరు చేస్తారు బస్ లో రాటలే కదా.
అదే కదా ప్రాబ్లం ఒకే లాస్ట్ టైమ్ మన్నా ఎంజాయ చేసి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
చల్ నోట్ థ్యాంక్ యూ ఐ హేట్ యూ ఫర్ దిస్
నా నేను లేకపోతే మీకు ఏమైతుంది చూడు.
అట్లా కాదు నువ్వు లేకపోతే నాతోటి ఏం చెప్తారు కాలేజ్ కి రావడానికి లే ఎంజాయ్ అయితే వేరే ఫ్రెండ్స్ తోటి కూడా అయితుంది
కానీ నా లెక్క కాదు
ఆహా ఈ నువ్వు కూడా ఉంటే బాగుండు
పిసా ప ఇలా
దూస పిల్లా టూ ఇ
ఏం చేస్తుంది కాలేజీ లో వెళ్ళి
ఆమె ఫోన్ చూస్తుంది ఇవి అలా స్నాప్ పెట్టినా కదా చూసినవా
అదే పనీ మూస్ స్లిమ్ ఆమె
పడుకొని ఫోన్ చూస్తుంది. ఆమె వాళ్ళ ఫ్రెండ్ తోని మాట్లాడుతుంది తుంది
ఉహు అందరు అందరి పనిలో బిజి
ఎస్
షట్
ఇంకా ఈ దొడ్డు పిల్లా ఉంది చూడు ఆమె బాట్ పిల్కి ఆపరేషన్ చేస్తుంది బాటిల్ కి ఆప్రేషన్
ఉహు
బై. పి. సి స్టూడెంట్ కదా? వాళ్ళందర్ రౌండ్ గ కూర్చ్ చని ఆపరేషన్ తీయేటర్లో పేషెంట్ ఎవరు బాటిల్ వాటర్ బాటిల్ ఇస్ థ పేషెంట్ దానికి ఆప్ పరేషన్ చేసి ఆడుకుంటున్నారు దాని కొని ఇంకొక ఆమె మెహంది పెట్టుకుంటున్నది. పెయింటర్ పూస్ సేమ్ గర్ల్స్ ఇంకా నల్
వాళ్ళ పని అది కదా స్మాప్ హాలో గాయ్స్ యా గాయ్స్ పూసున్న
వాళ్ళు అట్ అదే చేస్తున్నారు అందరు ఎప్పు లాస్ట్లో
నువ్వు బోర్ ఐతున్నవ్ మధ్యలో
కూడ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవ్
ఇంకా మి తమ్ముడు ఎట్లున్నాడు
ఎవరు మా తమ్ముడు
సంస్కార్
ఆమె ఐతే ఒక్క నెంబర్ బద్మశ్ ఇరిటేట్ చేస్తుంది
ఎందుకూ
ఈ రోజ ఫుల్ టిక్కన ఆమెకు
ఎందుకూ
ఇంటి బైటికి లొ పెట్టేసిన
అయ్యో పాపం
ఫుల్లీ డిటెక్ చేస్తుంది
ఏం చెస్
నకల్లం ముగట రెండు స్టిక్ తోని
ఉమ్
నా కూటమికి వస్తుంది కొడత లేదు రెండు స్ట్రిక్
ఉమ్
ఒక్కని
ఓకే
పడుకుంటావు ఎప్పుడు ఫోన్ చూస్తావ్.
ఇంకా ఏం చేస్తుంది చాచీ చాచీ ఎట్లుంది
అందరూ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి అందరూ
థ్యాంక్ యూ బై
వెల్కమ్